ఏమీలేవు పిపిటి ఎడిట్ చేస్తున్నా ఆ ఏమ్
అ అ
ఇంకో కొంచెం ఉన్నది.
ఇవ్వే అయితున్నాయి అసెల్కి ఇవ్వే అయితలే అసెల్కి టైమ్ న్యూ రోమన్ పై టెక్సటింగ్ ఎ ఏది
ఊపుతున్నానా తిన్నవా
ఆ
ఆఓ వద్దా మని తీసిన ఇంగ వస్తే ఇద్దామని
పేటికీలో పోదాం అన
ఆ తిన్న నిద్రొత్తాది సో
అదే కద నేను అయిపోయా తాతయ వస్తా లాస్ట్కి అని
ఏమైన వచ్చిందా మేలు
ఏమైలు
ఏ ప భబలేసిది
ఏం రాలే కదా
అదే
హ్మ్ హు మీ
మాది అసలు చేస్తా అండలేడు అసలు ఏం చెప్పి పాడైత లేడు
అ
నాకు ఎట్లా నాకు పిచ్చి లే
అ ఏదో చెప్ రన్నా
అంతే అట్లా పెడితే ఏమన్నా అనుకుండా ఏంది అ
ఏమని అనుకుంటాడు ఆ తొక్కలే
మ రిప్లై కూడ ఇయ లే అప్పుడన్నా ఓకే అన్నాడు ఇప్పుడు ఓకే లేదు ఏం లేదు
ఎంత
మెసేజ్కి ఏదన్నా ఓకేనో ఏదన్నా ఇయొచ్చు కదా చెప్పుడు రిప్లై ఏమిత్తలేడు
ఏం పేడతాడో ఏమే రేప్ బోవాలి ఇది తిపి చ్చి
ఇగ రేపు ఏడుంది టైం రేపే కదా తీపిత్తానవా
తీపియాలిగా సాయంత్రం
ఉ
ఎంత అయితదో ఏమో ఇగా పోవాలి. డాడీతోని పోతా నేను కూడా పోయి తీపిచ్చుకోస్త
హ్ అదా పోతావా
ఆ
నువ్వు కూడా పోతావ అంటన్న
ఆ మళ్ళీ ఏమన్నా తేడా అయితే ఎట్లా అని నేను కూడా పోతా మొత్తం సెవెన్ కదా
ఆ సరే
ఏది అన్ని నేమ్స్ ఉన్నాయి త్రియా
అంటే ఆ అన్ని నేమ్స్ ఉన్నాయి త్రీ మిగతాయి ఇండివిజువల్ బుక్స్ దొశలు
ఏం చదువ బుద్ది అయితలేదు ప్పడ అయిత లేదు
ఉ ఉ అదే కదా నా గూడా అదే నిద్ర నిద్ర అస్తు
గాయత్రేమో ఊకె ఫోన్ జెసి ఏధీరయా ఏ రికార్ రిజర్వషన్ లో కూడా రాయ అలా ఏన్ని రాయాలి. ప్రొసీజర్ రాయాలా రాయాల ఏది రాయల పంట
ఇయ్యలాస్తాయ్
హ్
హు నేన్ ఇంకా రయలే
ఏ పది అయితే ఇదే తెసుకోపోతా అయితే ఇంట్రొడక్షన్ లో మొత్తం మా ఇద్దరుండే ఇగ మొత్తం అదంతా తీసేసి ఇది పెట్టినా
పెట్టినవ
ఆ పాయింట్స్ లాగా పెట్టినా ఆ ఇగ తే ఇట్లా నార్మల్ గా పాయింట్స్ ఉండొద్దటగ దా ఆడి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కి ఎచీ ఎన్నా ఉమ్ ఆహా మొత్తం దాంది సంబంధించి మాటరుండొంద ట్ ఓన్లీ అది ఏంటి దో నే ఉండలటా అదిప్పుడ్ తీష్ వచ్చిన
ఆ హ
నేనా ఇగ నాశనం న ఎప్పుటి మారతడో క్కువ మాటర్ ఉండొద్దు అట్లా ఇట్లా అనొద్ ఎస్
వప్పా
ఇంకా ఏం చేస్తుర్ మరి ఏ ఊకిదే సరిపోతాంద్
నకు ఫోన్ జెసిన పొద్దున్నే చేస్తే
పేపర్ పబ్లిషర్ టూ త్రీ డేస్ అయితదట అయితే ంటారు అది బిబ్యో ఎషీ రిజెక్ట్ చేస్తారట అది చిన్న మిస్టేక్స్ ఉన్న రిజెక్ట్ చే నాకు అదే భయపడుతుంది ఇప్పుడు మళ్ళా మిస్టేక్ అంటే ఇప్పుడికి ఇప్పుడు ఏ ఇప్పటికి ఇప్పుడు ఏమయితది అసలేం అర్థం అయితలేదు
ఆ ఎట్లా మరి టూ త్రీ డేస్ అంటే ఎట్లా
అదే కదా బాద టూ త్రీ డేస్ మళ టూ త్రీ డేస్ గ్యారంటీ లేదు ఇప్పుడ్
ఆ అషా
మనకి రేపు ఒక్క రోజే ఉంది టైం రేపు పొద్దు నుంచే అన్నాడు రివ్యూలు స్టార్ట్ మళ్ళా నాకేమనిపిస్తంటే అంటే మీరు ఇవి తీ పిచ్చి పెట్టుకుందాము సప్పుడేక్ కా పా పేపర్ ఉడిత మల్ల రోజ్ కి సబ్మిట్ చే సబ్మిట్
అదే అట్లనే చేస్తాయి ఇప్పుడిగా ఆ
ఆ
అట్లనే ఎత్తే అయిపోతదిగా
మ ఇంకేం చేస్తారు ఇప్పుడు ఇప్పుడుకి ఎప్పుడు అంతేగా అయితది
ఆ ఏడైతుంది కా కలర్ జిరాక్స్ తో హండ్రెడ్ రూపీస్ అంటానా కలర్జ రక్స్ తనే హండ్రెడ్ రూపీస్ అంట నా ఇంకెకువ ఉంటదా
కలర్ జిరాక్స్ కి అంత అన్ని కలిపే
అన్ని కలిపి హండ్రెడా ఆ అను ఓకటి స్పేస్ స్పేస్ ఉంది గ్రూప్ది సింగలీ వాటికి స్పేస్ ఓ అద్విత
ఏం అయింది
స్పేస్ స్పేస్ ఉంది చందనం చేయమంటారు ఒక్కటిగా
ఏ మన పైన మరి తా జల్ది చెప్పపోయినావ్
ఏమో ఆమె బిజీ బిజీ ఉన్నట్టుంది పండుగ కదా
ఆ
బిజీ బిజీ ఉన్నట్టుంది ఫోన్ చేయాలి మల్లా ఒకసారి పొద్దునే చేసినా నేను దేనికో చేస్తే మీకు పండుగ లేదా రా అంటాంది
ఆ
పొద్దున్నే ఎస్తే మీకు పండగ లే ఏదారా అంటుంది
హమ్
హ నేను అన్ని ఎడిట్లే నిన్ననే అయిపోయింది మాకు అవునా అందుకే చిల్లున్నావా
హ్మ్
ఇంకా
హు కుమారి
రేపు ఈ సూర్య దేవుడు దేవుడ అయితే ప్రిపేర్ అవ్వు అని నేను అన్న అంటే ఏమో రేపు ఈ రోజు నైట్ వస్తే అయితా అంటా నేను ఏం పాడు
రేపే లాస్ట్ కదా రాకపోతే ఎట్ల
నేను అవే చెప్పిన ఒక్కసారి కనిపించి పో వాళ్ళుతోని ఎందుకు అని ఇప్పుడు చెప్పన ఎందుకు టీమ్ లీడర్ ని నన్ను అంటారు రానందుకు టీమ్ మెంబర్ అయినానన్ను నాకేందుకు పడితాయి తిట్లు చెప్పినా చెప్పలేదా అని ఫస్ట్ అంటారు నేను చెప్పినా సార
ఎవలు చేయకపోయినా మాకే పడతయి
ఆ ఎటు పెట్టి మనమే జపాల్ ఇట్ల అటు ఎస్తే అటు ఇటు ఎస్తే ఇటు ఏ దరిద్రం ఎందుకైనా పార్సెంటేజ్ ఉన్నా ప్రాబ్లెమ్ లేకున్నా ప్రాబ్లమ్ ఇస్ లె చెప్పు ప్రాబ్లమ్ ఎంటి నిజంగానా మీ అందరికి పిచ్చి లేతంది
హమ్
యుకే చావ్ అయితాంది డాక్యూమెంట్ మా చావ్ వచ్చింది ఎన్ని సార్లు ఎడిట్ చేస్ ఆ ఎన్ని సార్లు ఎడిట్ చేస్తాం ఎమ్ ఎడిట్ చేసిన అదే అయి కాద్ పిచ్చి లేస్తంది ఆ
హా హ అమరేంద్ర చిన్న కోడికూర
అంటే అయిపోయినట్టే ఓ పని నేనైతే తెలిసి చెప్తా గంతే ఆయన ఉన్నాయి లేనియి అన్ని అడుగుతాడు సాఫ్ట్వేర్ ఒళ్ళే మనకేం తెలుసు
ఎమన్నా సి య సి ఒళ్లమా
ఆ అదెగదా
మ్మ్ మనకి ఏం రాని మ అది అడుగుత కోరి అడగామను గ సియసి కోడుల గురించి టైప్ సిన్స్ ఆ ఎమ్ అవుతున్నాయి నిన్ను హలో
అవునా
మ్మ్
అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో క్రిటికల్గా ఉందంట హాస్పిటల్ పోతందంట.
కమలా
సరే
సూర్యా న ఓ నువ్వు ఇంత సేపు సూర్య ను అన్నవా ఇంతసేపటి నుంచి సూర్య ను అంటున్నావా నేను కావాలా న్ కుంటా ఉన్నావి
లేదు లేదు అదే ఏం లేదు చెప్పిండు ఆయన నాకు హెల్ప్ చేస్తాండు నాకు అవ్వి ఇవ్వి ఆ పబ్లికేషన్ పేపర్ పబ్లిషింగ్ అవ్వి ఇవ్వి అవి ఇలాయితే గవస ఉన్నామా లేమ అన్నట్టే ఉన్నా నిన్న చక్రి ఇగ రావా ఎవరిదన్నా అంటే ఏం చేస్తాలేడు అదే కమల అయితే ఎవరినన్న వ అడిగేటోడు కడ్ ఆ ఇగ నే నన్ నేను అందుకే తమ్డికి ఫోన్ చేసి తెప్పించుకున్నా మరి మరీ ఉరికే పన్నారు కదా పే యాప్ ఇప్పుడు ఆ టైమ్ లో ఆ ఇగ అట్లా అని సప్పుడేకున్నాం ఎవరి మీద ఏం డిపెండ్ అయ్యేద ఏముంది అవసరం లే పో ఎవ్వరు అడిగేది అనేసి ఓ వాళ్ళనీ అడిగిన వీళ్ళని అడిగిన ఇంత మీదకి పోతుంనా సరే రమ్యకి ఇయ్యాదు అనుకున్నా గాని ఇగ పోనితీ అనేసి ఇచ్చినా ఇంకా ఇసారీ ఎమన్న అన్నాది అనుకో అప్పుడు చెప్తా ఆగ
ఆ అమె కి అవసరం ఉన్నప్పుడే అంతే
అదే కదా
మ్మ్ హ్మ్